హలో
హలో
అప్పుడ కాల్ చేసామ ఏంటి హలో ఇప్పుడే కాల్ చేసామ ఏంటి
ఇ ఇంకా పోలే పాస్
లే ఎళ్ళనికే ఉన్నా సరే నే మాట్లాడిన కాల్ చేసినా ఏదన్నా ఆ ఆ చెప్పేమన్న ఊకే సైలెంట్ ఉంటే కన్సిడర్ అవ్వదు
సరే చెప్త ఏం మాట్లడుతవ్
ఏమని ఏం కాదు, ఏంది ఈ రోజు హాస్టల్ అంకుల్ కీస్ ఇవ్వలేదా పోయి ప్యాక్ చేస్తా అన్నావ్ కదా, నిన్న ఈ రోజు పోయి పోతా అని చెప్పి
ఈ ఈ రోజు పోదాం అనుకున్న ప్యాక్ చేయడానికి, కాకపోతే ఆ ఇంక స్నానం చేస్తే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టైమ్ లో వెళ్తే మళ్ళీ లేట్ అయితది. ఇంకా అంక ఊకే ఎన్నిసార్లు ఇవ్వాలని
ఏదో మార్నింగ్ పోతే అయిపోతది కదా మరీ, మార్నింగ్ ఖాళీ కూర్చున్నావు కదా. ఏదో కాల్స్ మాట్లాడడం కాకుండ పోయి పని చే
బయటికోస్ బయటి స్తం వెళ్దాం అన్నావు, ఇప్పుడేమో రాను చేయను అంటున్నావు.
నేను బరాబర్ అంట నే ఐతే రానే అన్నా ఎందుకు మరీ ఆ ఫ్టర్నూన్ వెళ్ళొచ్చు గా రాను అని చెప్పేస్త మరి ఆఫ్ ఈవినింగ్ ఎళ్ళొచ్చు గా మరి వెళ్ళు ఈ ఆఫ్టర్నూనా నువ్వు రిజెక్ట్ చేసింది ఎప్పుడు త్రీకీ అనుకుంటా త్రీయా, ఫోర్ కి నువ్వే చెప్పినవ్ రాకు నువ్వే అన్నావు రాకు అని చెప్పి.
రాకుంటే రావ
ఆ మరీ రాను
ఎందుకు ఎందుకు
ఎందుకు రావాలి నువ్వు వద్ అదే నువ్వు రాకు అని చెప్పినవు అంత మంచిగా, మరి నేను ఎందుకు రావాలి చెప్పు
నువ్వు ఊకే ఏ అది ఇది అని తిడుతూనే ఉన్నావు, నేను ఎందుకు ఊకుంటా అది. ఊకే తిడుతవ్ ఏదేదో అంటావ్ నేను ఎందుకు ఊకుంటా.
మరి ఎవడే తీసింది మళ్ళా నీది తియి
నేను జస్ట్ పెట్టేసాక ఇఫ పెట్టేశాడే దొంగ
ఏమంటున్నవు అర్ధం కావట్లే
ఇక్కడ హలో
నువ్వే పెట్టినావు ఏదో వరుణ గాడిది గురించి పెట్టినావు నువ్వే సాక్రిఫైస్ నా కోపం రాదా మరి
అబ్బా అది ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి కదా నువ్వు, నన్ను ఎందుకు అంటున్నావు.
ఆ మరి కం ఎందుకు కంపేర్ చేస్
కంపారిజన్ చేయ ట్లేదు
మరి తీసింది ఎందుకు మరి నా నా రిలీజన్ గురించి నువ్వు ఎందుకు తీసినవ్ చెప్పు ఫస్ట్
నా గురించి చెప్పినావు కదా నువ్వు కర్పు నువ్వు నీ డ్యాష్ క్
మరి కరెక్ట్ బేగా న నీది అట్ల నీ మదమ్ం అట్లనే మరి నన్నేం చేయమంటూ
అరే ఠకే బోలు తూ
ఆ
అభ క తమ్ బో
తెలుగులో మాట్లాడతల్లి తల్లి లీ ను పిచ్చాని కు తెలుగులో మాట్లాడు
ఖళ కట్టా అది ఇది అనిలా అ
నేను ఏం తప్ప అన్నాను నువ్వు ఆ రల్లి నువ్వు ఆ మదం నుండి నువ్వు వచ్చినావు మ నేను చెప్పింది కరెక్టా ఫాల్సా చెప్పు వస్తేంది మరి ఎందుకుచ్చన్నా అమా తమ హలో తజ పోంది హలో చ హోటెలాకు హలో హలో